హలో హలో వినపడతంద
ఆ వినపడ్తుంది
హు తిన్నావ ఆ తిన్నా ఏం చేస్తానవ్
ఆ
ఇంకా ప్రాక్టీస్ చేస్తన్నా నిన్న రాత్రి ఒక ఇ్రెస్ంగ్ వీడియో చూస
ఆ చెప్పు చెప్పు అదేలే
ఆ నిన్న రాత్రి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూసనేను
అవునా ఏం చూ
ఆహా అది ఒకవేళ మనము హండ్రెడ్ ఇయర్స్ ఫ్యూచర్ లోకి వెళ్తే వర్ ఆ వరల్డ్ లో ఎలా ఉంటుంది అని టాపిక్ అన
సూపర్ గా ఉంది అది చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా మరి ఎ చెప్పారు ఆ వీడియోలో
ఆ ఆ అంటే ఫ్యూచర్ లో ఆ ఫ్లయింగ్ కార్స్ ఉంటాయని చెప్పారు
ఆహా ఇంక ఫ్లయింగ్ కార్స్ అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఏ ఉండదు ఏమో కదా
ఆ రోడ్స్ మీద ట్రాఫిక్ తగ్గిపోతుంది కానీ స్కై లో ట్రాఫిక్ స్టార్ట్ కదా
ఆ అది కూడ నిజమేలే
ఆ మరి ఫ్యూచర్ స్కూల్స్ ఎల ఉంటాయ్ అనుకుంటున్నావు
నా ఒపీనియన్ ప్రకారం బుక్స్ ఉండవేమో ఇంకా అందరు స్మార్ట్ క్లాసెస్ లేదా హోలోగ్రా యూజ్ చేస్తారనుకుంట
ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయ
ఆ అది ఇంపార్టెంట్ క్వశ్చనే ఇంక నా ఫీలింగ్ ప్రకారం ఎగ్జామ్స్ ఎప్పటికీ ఉంటాయేమో అవి పోవు
వేసవి లో కూడ ఎగ్జామ్స్ ఆ
ఆ కరెక్టే కదా కానీ స్టూడెంట్స్ బాధ ఎప్పటికీ మారదు అను ట
ఆ
మరి ఫ్యూచర్ హాస్పిటల్స్ ఎల ఉంటాయి
నాకు తెలిసి చాల అడ్వాన్స్ టెక్నాలజీ టెక్నాలజీ ఉంటుంది అలీగా డిటెక్ట్ చేసిస్తారని నా ఫీలింగ్
ఆ అది చాల మంచి డెవలప్మెటే కదా
అవును చాల లైఫ్ సేవ్ చేయగలుగుతారు అనుకుంటా
కరెక్ట్ ఇంకా మరి రోబోట్స్ గురించి ఏమనుకుంటున్నావు
పనులు చేస్తాయి అనుకుంటా
అప్పుడు మనుషులు ఏం చేస్తారంట
హలిడేషిప్ లాంటివి అంతే
ఆ అంతే లే ఇంట్రెస్టింగ్గా
ఒకవేళ రోబోట్ టీచర్ వస్తే బాగుంటుందా
కొంచెం బాగుంటుంది కొంచెం బాగుండదు
ఎందుకాని ఆలా
అంటే ఇగ రోబోట్ అయితే అఖిరేట్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ హ్యూమన్ టీచర్స్ ఇలా ఎమోషన్ ఉండవు కదా
హొ అవును అది నిజమే
మరి ఫ్యూచర్ లో షాపింగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నావు
నాకు తెలిసి ఈ షాప్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండకపోవచ్చు అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాంక ఇప్పుడు మావా అనచ్చు మనం కూడా ఇప్పుడు కూడా
ఆవును ఎందుకు
అంటే హోమ్ లో త్రీడి ప్రింటర్స్ ఉంటాయి కావల్సిన వస్తువులు మనం ప్రింట్ చేసుకోవచ్చు
ఆవును కరెట్టే అది సినిమాలా ఉంటుంది ఆప్పుడు
కానీ ఫ్యూచర్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా డెవలప్
హ్ కరెట్టే నువ్వు చెప్పింది చెప్పింది ఇంకా మరి జాబ్స్ ఏమయి అవుతాయి అనుకుంటున్నావు ఏమవుతాయ అనుకుంటున్నావు
జబ్స్ మెత్తం కొన్ని డిసపియార్ అవుతాయి కొన్ని డిసప్పీర్ అయిపోతాయి తర్వాత కొత్త జాబ్స్ క్రియేట్ ఏమన్నా అవుతాయి అనుకుంట అంటా
అవునా ఓన్లీ ఇంకా హిస్టరీలో కూడా అలానే జరిగింది. కదా అప్పుడు మనకి
ఆ ఎగ్ జాట్లీ
మరి ఫ్యూచర్ హౌసెస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నావు
అ అయితే స్మార్ట్ హౌసెస్ అనమాట మనం చెప్పగానే లైట్స్ ఆన్ అవుతాయి మనం వెళ్ళగానే ఐ మీన్ స్టెప్స్ లో వెళ్తున్నప్పుడు సెన్సర్ ద్వారా మోస్ట్లీ మొత్తం అంత సెన్సార్ పైన డిపెండ్ అయి ఉంటాయి నా ఫీలింగ్
కరెక్టే అయితే వాయిస్ కాయిన్స్ తో అన్ని కంట్రోల్ చేయొ చన్మాట
ఆ
మరి ఫ్యూచర్ లో హాలిడేస్ ఎలా స్పెండ్ చేస్తారు
వర్చువల్ రియాలిటీ టూర్స్ కి వెళ్లొచ్చు నాకు తెలిసి
ఆ ఓహో అంటే ఇంట్లోనే కూర్చొని స్విచ్ ఎలా ఆయన చూడోచ్చా
చ్చలనే సేమ్
అమేజింగ్ గా ఉంది
హ్ మరి ఫ్యూచర్ స్పోర్ట్స్ ఎలా ఉంటాయి
నా ఒపీనియన్ ప్రకారం ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఉంటాయి కానీ న్యూ టెక్నాలజీ పోర్ట్స్ కూడా ఉంటాయి
ఫస్ట్ క్రికెట్ ఉండా దేమో కదా
ఆ కరెక్టే ఆ అవకాశం కూడా ఉంది
మరి ఫుడ్ ఎలా ఉంటది
ఆ ఫుడ్ అయితే ఇంకా సైంటిస్ట్ హెల్తీ ఫుడ్ క్రియేట్ చేస్తారనుకుంటా ఇంకా దాన్ని తింటా మేము
టేస్ట్ కూడా బాగుండాలి కదా
అవును కరెక్టే ఇంకా టేస్ట్ లేకపోతే ఎవరూ తినలేరు కదా ఎంత హెల్తీ అయినా
అది కరెక్టే అనుకో
ఒకవేళ ఫ్యూచర్ లో మూన్ మీద సి పీస్ ఉంటే వెళ్ళావా వెళ్తావా నును
అ తప్పకుండ వెళుతాను
ఆ నేనైతే ఎమనుకుంటున్నానంటే కొంచెం భయంగా ఉంది నాకైతే
ఏ హరిని అక్క దగ్గర ఉంటాయి క మని ఇంగేం బని
అంటే ఎర్త్ వదిలి వేరే ప్లానెట్ కి వెళ్ళడం అంటే పె ద విష్యమే కదా
కూడా నిజమే అక్కో
మరి ఏలియన్స్ ఉంటారని నువ్వు నమ్ముతున్నావా
ఇంకా చాలా పెద్దది ఉంటారని అనిపిస్తుంది నాకు కూడా
కూడా అలానే అనిపిస్తుంది
ఒకవేళ ఏలియన్ నీ కలిస్తే ఫస్ట్ ఏమడుగుతావు
అన్ని తే ఎగ్జామ్స్ ఉంటాయా అని అడుగు
నువు ఎగ్జామ్స్ నీ మర్చిపోవ
ఆ చాలా ఎందుకు మర్చిపోతాం అంటే స్టూడెంట్స్ లైఫ్ లో అది ఒక పెద్ద ఎఫెక్ట్ కదమ మనకి
అందుకనే మరి ఏలియన్ నిన్నేం అడుగుతది ఏమనుకుంటున్నావు నువు దాని గురించి
ఆ ఇంకా అంటే ఎర్త్ లో ఎందుకు అందరు ఫోన్స్ లో బిజిగా ఉం టారు అని అడుగుతా
అప్పుడు ఆన్సర్ చేప్పడం కష్టంగాదా
అవునవును కరెక్టే నిజమే
మరి ఫ్యూచర్ లో మనుషులు ఎందుకు హ్యాపీగా ఉంటారా అ
టెక్నాలజీ పెరిగిన హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా పెరగదు కానీ సాటిస్ఫాక్షన్ కా కంఫర్ట్ ఉంటుంది
చాల డిప్గా చెప్పవబ్బ
ఇంకా రిలేషన్స్ హెల్త్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంటే కదా
అవునవును కరెక్టే
నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించడం నీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుందా
ఆ అవును కానీ ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం కూడా ఇం పార్టెంట్ కదా
ఎక్సాక్ట్లీ కరెక్టే లే
హ ఫ్యూచర్ లో ఏం జరిగిన మన ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అవ్వాలి
ఉ సరేరా తప్పకుండా
ఒకవేళ మనం ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసిన ఇప్పుడులాగ మాట్లాడుకోవాలి
ఆ సరే అయితే డీల్ ఇంకేం రా ఏం తిన్నావ్
మాక ఇవాల ఏదో సాంబార్ పెట్టాడు రసం నువ్వు పర్వాల
అవునా నేనా మా అమ్మ ఉల్లగడ్డ వంకాయ వేసి కర్రీ చేసింది
అవునా ఇంకేం మరి
చెప్పాలి ఇంకా పీజీ లో ఉన్నావు కదా అందరుూ బాగున్నారా మీ రూమ్ మేట్స్
అ అందరూ బాగున్నారు
నువ్వు ఇంటికి ఇంకెప్పుడు
ఇంటిక ఇవాళే వచ్చింది నేను ఇంటి నుంచి
అవునా
నిన్న ఇవాళ ఐ మీన్ మొన్న నిన్న హాలిడేస్ కదా సో సాటర్డే సండే
ఆ
సో అలానే ఇంటికి వెళ్ళాము ఇంటర్న్షిప్ ఎక్కడ చేస్ చలో మీ ఇంటి బ్యాగ్
నేనా నేను ఇంటర్న్షిప్ ఇదేరా ఆన్లైన్ లో ఏదో చూసా దానికి కట్టినం అందరం మనీ దాన్ని చేస్తున్నాం ఇంకా వాళ్ళు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అని సర్టిఫికెట్ ఇస్తామన్నారు ఏం చేస్తారో లాస్ట్ కి మీరు
మా ఇక్కడే కాలేజ్ లోని మాకి ప్రొవైడ్ చేశారు ఆ మేము కూడా అమౌంట్ పే చేసాం అ
ఆహా
సో ఇంకా అవే ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకి
ఆ అవునులేరా బా చెప్తన్నారా
ఆ ఇప్పుడు బానే ఉంది
ఉ
తర్వాత కి ఏం అవుతుందో తెలీదు
మీకు ఈ ఇంటర్న్షిప్ దేనివిది ఇస్తున్నారు మీ
మా సాఫ్ట్వేర్స్ గురించే మా కోఆర్డిలేటెడే
ఆహా అవునా
ఉ
ఇంకా కాలేజ్ ఎలా ఉంది బాగుందా
కాలేజ్ది ఏం ఉంది నార్మల్ కాకపోతే కొంచెం పాపులేషన్ తక్కువ కొంచెం బెటర్
అవునులే ఇంక అందరూ ఇళ్ళకి వెళ్ళింటారు ఎగ్జామ్స్ అయిపోనాయి కదా
ఆ అవును ఇంకా వెదర్ కండిషన్స్ చేంజ్ అవుతా ఉన్నాయి కదా అయితే ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా చూడ్డానికి వంట బాగుంది
అవునా సరేరా అమ్మ పిలుస్తోంది మళ్ళా ఎప్పుడన్నా కాల్ చేద్దాం
ఆ ఓకే
సరే అయితే బాయ్
ఆ బాయ్ మా ఉండు ఉండు
లేదు సరిపోయింది అనుకుంటా
ఆ ఓహో
తన్నే బ్రో
అవునా అవునా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతది
ఆహ అవునా
ఓకే ఓకే అంటే టెన్ టు ట్వెల్వ్ మాట్లాడొచ్చు ఆ మిడిల్లో
ఆటోమేటిక్గా ట్రోల్ మోస్ట్లీ కట్ అవుతది
ఆ సరేలే అయితే ఇంక ఇంట్లో అందరు బాగున్నార
అవునండి
హు
మంత్స్ తర్వాతే వస్తా
ఏ ఏందిరా ఇంగోసారి చెప్పు వినపల్లా
కాలేజ్కి టూ మంత్స్ తర్వాతే వస్తావా ఇన్న్షిప్ అయ్యాక
లేదురా ఇంట్లో ఉంటే నేను ఏం చదలేకపోతానా అంత టైం వేస్ట్ అయితాంది ఇంట్లో అది పని ఈ పని అని అందుకని మండే నుంచి వస్తా ఇంకా లైబ్రరీలో కూర్చొని ఇదొ ఒకటి చదువుకోవాలిరా
అవును
ఇంకా కొంతమంది మా సెక్షన్ లో కూడ అంటే మా డిపార్ట్మెంట్ లో కూడ ట్రైనింగ్ పెట్టినారు మీకే మీకు పెట్టినట్టే
చేయ్యాలిగా మళ్ళీ
ఆ వెళ్ళను కానీ వెల్లే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి నోట్స్ తీసుకోవడం చదువుకోవడం చేస్త ఉ ఇంట్లో అందరు బాగున్నారా ఎప్పుడు మళ్ళా వెళ్లేేది టికి
కావాలి అంటే ఒకవేళ సటర్డే హాలిడే ఇస్తే పోయేది లేకుంటే లేదు ఇక్కడే ఇంకా
అంతేలే
ఉ సరేరా
అ సరే లే ఐతే బాయ్